హలో హలో. కళ్యాణి ఆహ్. ఇస్తారు కదా మాట్లాడు.
మాట్లాడి పోతున్న.
ఆహ్ మాట్లాడుకుంటా పో నిమ్మల్లం ఆహ్ కళ్యాణి. ఆహ్ ఇప్పు. ఆహ్ వినబడతది రా.
ఓ అప్పున్నీ అప్పుడు నీ రెండు కాల్స్ వస్తే వినపడలే నాకు.
ఉమ్ అది సిగ్నల్ లేకనా లేకపోతే మంత ఇప్పుడు నువ్వు అనట్టు బాగా.
అదే నేను పూర్తయ్ వినబడతలేదు అనుకున్నా మరి.
ఆ మమళీ ఒత్తరికి మూడు పడ్డానికిేహ
ఎప్పుడు ఏ ఆహా ఏ ఏమో అక్క మరి ఆ నమ్మకం లేదు
ఆ
అవే మత్తయ్యో ఎబోద్ మరి
అంతే అయితే ఇప్పుడు నువ్వు
అదే నేన అప్పుడు ఓంగ అక్కడి వేదాకా మాట్లాడచ్చు అనుకున్నా
ఆ
ఏనే ఏబోద్వి నువ్ అంత ముందు ఏేస నువ్ అప్పుడుే ఏేలే
చేసింది అప్పుడే చేసిన పోయింది అంతే అద్దముంది చేసి వయలే అని నేను జడేకున్నా వేసుకున్నాక రెండు నిమిషాల మళ్ళ ఏమై కా చేసినా నీకు ఆ చేసినాని వేరే వాళ్ళ ఫోన్ చేసి ఒకటి ఒకటి ఒక పోయయింది అదే పోంది ఒకటి కాాల ఫోన్ వేరే వాళ్ళచ్చ అది రెండు కలిసి పోయినది
ఆహా నేను చేయలే కావచ్చు అనుకుంటానా
ఏమట చేసినప్పుడు
అస్సలు కాలే అక్క అసలే రింగ్ కాలే
ఆ సిగ్నల్ లేకుండా మరి ఎత్తన్నాం కాగాని ఆడిపోయేక మరి ఆడతలదు కానీ ఇప్పుడైతే అది పోయ పోయినట్ ఏంగాంట పోతు ఏ వస్తానే పటుకని వచ్చిన వచ్చాదు సేమ్్ అట్లా ఫోన్లు బ్యాన్ మన్నట్ ఎట్లాగ వాడుతనే ఉంటాం నడుతు అనే నడుతు ఏ
అంతేలే
నేను కూడా చేసిన
నిన్న సాయంత్రం మటన్ తెచ్చిండక్క అదే ఇక చపాతి చేసా ఒక ఇచ్చేద్దామని వయినా ఇ ఒక నాలుగు బచ్చాలు ఉండ
ఆ
అవి ఇవి చదవని పోయిన
ఆ ఈచ్చ దొంగలు
ఆ ఇ మక్క మంచినే రాత్ర తనంట అ మ
అవును మోడల్ స్కూల్ ఏ నా
మోడల్ స్కూల్ అక్క ఏమనంట ఫస్ట్ యా కిందనేేనాట రూం కొంచెం స్క్ తనే ఉన్నదా కన్నా
ఈ కింద ఎప్పుడు వచ్చేది ఎప్పుడు అర్థం కదదు పైన ఉంటేన కొద్దిగా నసి వచ్చారు కొద్ది సార్ ఆలోచన ఉంటది కిందయితే అమ్మటేయి అయనొత్తరు గదా మోడో స్ ఎక్కడైనా మీ స్ూలైనా ఉంతాయి కదా ఫస్ట్ ఉండద అనుకు సెకండ్ ఉన్న ఎ ఉంటాంది కదా ఎ కాలువిగాాలదు ఫస్ట్ అయితే ఇక ఆఫీస్ దగ్గరలో ఉంటే ఆన దగ్గరలోనే ఉంటాయా
ఆ గట్లనే మరి ఏం రా స్తుంద మత్తంద మల తెడి ఇంగ్లీష
పోట్లే సురేష్ పోతులే స్కూల్ గ పోతులే
మొన్న ఎన్ని రోజులు ఇగా ఏం వద్దులే అన్నదంట ఇగా పోలేదు కానీ ఇగా ఎల్లుండి పోవాలి ఇంగ్లీష్ కి
ఇంగ్లీష్ చూద్దాం సార్లు ఎవరు తెలిసినవాళ్ళు లేరేమో
లేరంట ఆ
ఆయన బీట్ పేపర్ చెప్తారు కదా రా
ఏమో మొన్న చెప్పలేదు అంట హిందీ రోజు స్డ్త్తని ఏం చెప్ లేదంట అయినా వీళ్ళ రూమ్ బాగా స్ట్రిక్ట్ షిఫ్ట్ చేసిర్రు అంట మరి
మ్మ్
ఏమో తెలియదు అక్క మాక్స్ వస్తే తెలుస్తది
ఏ అసలు మోనో స్కూల్ లిఫా ఫోర్ స్కూలే కొంచెం లూస్ ఎక్కువ అంటారు ఇ ఉండు కాదంటే ఇప్పుడు బనార్పల్లి రోడ్ దగ్గరలో ఉన్నాయన్న ఇవన్నీ ఆఫీస్లు ఇవన
ఈ డి ఈ ఓ సారే ఓకే పోతాండట
దగ్గర ఉండే వరకే ములుగు జిల్లా కాబట్టి ఇప్పుడు ఇగా ములుగు లా ఉంటరు తక్కువఅంతసేపు
ఇగా అందుకనే ఎమ్మటేమ్మటే పోతాండట
వెళ్ళ కొది కష్ట కష్టపడాలి పది రోజులు ఇగా రోజు ఒక్క పేపర్ ఏమో
ఇప్పుడు అయిన ఒక్కటే అక్క రెండు పేపర్లు లేవు
ఇంతక ముందు మాకు మనం మేము రాసినప్పుడు రెండు పేపర్లు ఉన్నాయి
అప్పుడు ఏ బి ఉండే వన్ అట్లు ఉండే కాని ఇప్పుడు లేవు
ఒకటే పేపర్
ఆ
ఇగా ఇప్పుడుపడితే అట్లే మామ్ళప్పుడు కూడా ఒకటే పేపర్ కరెక్టే అమ్ములు అప్పుడు నాలుగునాలుగు అని ఎప్పుడు ఉకుంటా అర్థం కాలే ఒకటే అనుకుంటే అప్పుడే స్టార్ట్ చేసింది ఈ సంవత్సరం కాదా స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసింది
ఏ నీరుడంట అక్క
హ మా నాని లేనపుడు ఏమోదు
ఇరుస్తుండె నట
ఇది ఇంత ఉందంటే కాదు అంతకు ముందే మావో మా అప్పుడు రెండు పేపర్ మావోల్లపుడు రెండు పేపర్లు ఉన్నాయిరా
ఆ రెండయితునే ఎం కాదు
దాంట్లో దింలో మా కట్ అయితే ఉంటాయి కానీ ఒక్క పేపర్ లో కష్టపడాలి బాగా
అదొక్కటి అయితేనే ఇగా భయం తొమిది గంటల నుండి పనేడు గంటల వరకు తొమ్మిది ఉన్న తొమిది నుండి పనేడు గంటల వరకు అంట
రెండు గంటల నారా చదవొచ్చుగా ఈజినే మూడు గంటలు పడుతుది రెండుడు నారా ఇగా మూడు గంటలు
ఆ మూడు గంటలుగాని ఎనిభై మార్కులేనట
ఎనభై మార్కులా రెండు మార్కులు ట్వంటీ ఫైవ్ మార్కులు వాళ్ళ కలుపుతారు లేరా పై మనం తీచ్చుకుంటే పాస్ మార్కులు వస్తాయి ఇగా ఎక్కువ రావాలంటే ఎక్కువ రావాలంటే కష్టపడాలి ఇప్పుడు పిల్లలకి ఏ ఇగా స్కూల్లో ఉన్నపుడు అదేదోకలెక్టర్ ఆఫీస్ ఈ మండల్ ఆఫీస్ దగ్గర ఏ వరకే కొద్దిగా ఆలోచిస్తారు ఇప్పుడు స్కూల్లో వాళ్ళు టీచర్స్ కూడా ఇల్లు ఈటు ఫవర్ అటు కొద్ది దూరంగా ఉన్న స్కూల్లో అయితేను ఏం కాకో
ఇప్పుడూ
ఏ స్కూల్ లేవా ఎగ్జామ్స్ సెంటర్ లు
లేవు జాతారం బండార్పిలి ములుగు ములుగులో కూడా గవర్మెంట్ స్కూల్ ప్రైవేట్ కేం అలో లేదు
అదే మరి అందుకే ఆలోచన చేస్తాన్న నాకు మొన్నటి నుండి మా ఊళ్ళో కూడా స్కూల్ ఉంద అ అంటండు ఏంది శ్రావణ స్కూల్ అంత ముందు శ్రావణ స్కూలు లిటిల్ ఫ్యావ్ స్కూలు ఏంది పెట్టిట్డు టైం దాటదు కదా అని ఆలోచన చేస్తున్న ముందు నుంచే అడగలే ఎవర్ని
అయిపోయే వాటు అక్క
ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసిరా ఈ గవర్నమెంట్ స్కూల్ మధ్యాహ్నం పెడతారు ఏమో స్కూల్
అదే నిన్న వాటిలికి పోతా
ఆ
అ
ఆ ఉన్నది వాళ్ళ తిప్పలు పడాలి ఈ వారం ఎగ్జామ్స్ అయిపోయాక ఈ మూడు టయా టైమ్ ఉంటది కదా రెండు రోజులు గ్యాబ్ ఇచ్చిళ్ళు మల్ల
ఎప్పుడు అక్కా
మిగతా ఎగ్జామ్స్ కి ఇప్పుడు
ఓ మండే ఉమ్ మొత్తం ఎప్పుడైపోతాయి అంటే మళ్ళా తట్టింటి అయిపోతాయి ఆచ్చేనెల
ఈ నెలా లాస్ట్కి
జూన్ల పదమూడు కి అయిపోతాయి
అప్పటిదాక ఎందుకుంటాయి రా రోజుకి ఒకే పేపర్
కాదు ఆరు రోజులలకు ఒకటి ఎనిమిది రోజుక ఒకటి పది రోజులకు ఒకటి
అదంత టైమ్ పెట్టిందా ఇదంత టైమ్ పడుతే పిల్లల్ తే ఆలోచనాలకి ఇయ్యి ఇయ్యి ఎ ఆలోచస్తారు ఓ రొండు మూడు రోజులు గ్యాప్ ఇచ్చి పెడితే అయిపోయే
అట్లనే పెట్టారు మస్తు గ్యాప్
ప్రిపేర్ కా చా టైం ఏ ఉన్నదా మద్దల
ఆ అట్లనే ఇగ ఉంటల్లు
ఇప్పుడు మూడు రోజులు గ్యాబ్ ఉంది అకో తగడా చదవాలని ఇంట్రెస్ట్ మైం దాంట్నే ఉంటది మళ్ళ రెండు రోజులళు ఇచ్చి మళ్ళీ రెండు రోజుల తర్వాత పెడితే ఒకటి నడుతది మర్ దది వారం అంటే ఏ ఉండ సవచ్చ చందప్పకింత అయన్నీ గుర్తుంట మనకు ఒక్కసారి మర్చపోతారు
హా
సపోజ్ చెప్తన ఇప్పుడు మన మనమే అనుకుంటాను ఏదనా చేయాలి అనుకుంటం రెండు రోజులు అయినా టకటక చదువుతరు రండు రోజులు అంటే కొంచెం
ఎ నాతో ముచ్చట్లు పెట్టుకుంట కుసుంటే సగ్ చదువు లే సంతన లే
సడేవారు పెట్ట పొద్దుిన సాయంత్రం మరి
ఏంది అక్క
స్కూ స్కూల్ లో స్టడీవరు పేడతార టన పోదు
సి ఇప్పుడు ఎవరు పిల్ల లేరు ఒక టెన్ట్ వాళ్ళ తప్ప
అందరూ ఇగ రంజాన్ అయ నిన్న ఉగాది
ఆ అందరు వేరు ఇళ్ళలోకి ఎవ్వరు లేరు ఒకటె ఇంటిల్లే ఉన్నారు
ఒక టెన్త్ వోల్లే ఉన్నారు ఇగ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయను ఉంచ
ఆ ఎగ్జామ్స్ అనే విచ్చిరటక్క
లేవు వచ్చే నెల పద మూడు దాక అంటే అసలే తిప్పలే మరి ఏమన్ననే ఉంటయని చదవాలంటే ఏ నిమ్మలంగా చదవచ్చులే ఏది చడ్ కాశపు మ త్రా జ స ఎమ్మటే ఒకటె ఒక రెండు రోజులు గపిచ్చి పెడితే అయిపోతే ఆలోచన పోతుంది వాళ్ళకి ఇబ్బంది లేయికుండా లేదు ఇప్పుడు మొ స్క అప్పుడు మ స్కు మాములు
గది ఒక్కటే ఫోన్ నాకు కలిసింది ఇగ మేడం తోటి మాట్లాడతాను నీ ఫోను ఈ ఒక్క మేడమే ఉన్నది ఇంగ ఆ ఉత్తనే అడ కూర్చన్నది వీళ్ళందరు న్నారు పిల్లలు ఇకా మాట్లాడు
మాట్లాడదాం
ఉం
ఆ ఆ రీ పని అయందా మరి పని చేసే పోయినవా
ఏ పట్లు కాాల ద్యానం చేయాలక్క ఇం పని కాల
ఉమ్ ఆది వాషింగ్ వాషింగ్ మిస్ ఉంటే అయిపోవుగా
ఏం చేస్ చెడి చేత్తవ్ అక్క ఇంకా చెడు చెత్తే ఇప్పుడు పదివేలు కావాలి ఎవరిది వాళ్ళు చేసుకో అంట వాళ్ళు మళ్ళీ అన్ని వీక్ క్కడికక్కడ కూర్సిపోతే ఏది అక్కర రాదట
ఉమ్
అట్లా ఆలోచించే ఆపినం లేకుంటే ఎప్పుడో పెట్టే టోల్లం మళ్ళ మనం యూజ్ అయ్య ఏం గాకపో మనకి యూజ్ అయ్యేటివి అయితే ఏం కాకపోవు ఇంకా
మళ్ళీ ఇప్పుడు ఏ చూస్తామా ఇప్పటికైనా అదేలే మళ్ళీ మాట్లాడతారే మార్చుకుంట ఇంకేం పైకి కిందికి మారతాది అంటావా ఉ ఉన్నన్
ఇక అట్లా వేస్ట్ అయితయి కదా అనీ ఉమ్
ఒక ట్యాంక్ అది ట్యాంక్ ట్యాంక్ ఎప్పటికైనా పనికొత్తది కదరా ఉంచుకుంటే
ఉమ్ దాని ప్లాస్టింగ్ వేయించాలి ఆ దిమ్మలు ఎక్కగట్టి అన్నాట మళ్ళీ అన్ని పైపులు ఫిట్ చేయించాలా కదక్క గోడ వికి ఇట్ల పగలకొట్టి వేసి పెయింట్ చేయాలి
ఉమ్ అదేలే
ఇది లేకుంటే ఒక పదివేలు ఇగా లే కుంటే ఒక పది వేలు తోటి ఏ ఉన్నది దాన్ని నలభై ఐదు వేలు పెట్టీకోని ఒక పదివేలు తోటి ఏమి ఉన్నది కాని కద
సరే రా మరి టైమ్ అయింది కదా ఆ ఆ ఒకవేళ చుత్తా మళ్ళ ఇంకో కాలు ట్రై చేస్తే నీది ఒకటి అయిపోతుంది నాది నువ్వు ఫ్రీ ఉన్నప్పుడు ఫోన్ చేయ్ నాకు
అక్క చేత్తా అక్క ఆ సరే అక్క
ఉమ్